ఆ మాట్లాడేసారా మీ మమ్మీతో
మాట్లాడా ఫైవ్ మినిట్స్ అంతే పడుకో పడుకో అని అంటున్డు
అవును మరి లేేద తగ్గిందా లేదా నీక్ ఫీవర్ అన్నవ్
పోయింది తగ్గిపోయింది అన్ చెప్తే ఇంకో టాబ్లెట్ ఏస్కోన్ పడుకో రేప్ కాలేజ్కెళ్తవేమో మధ్యాహ్నం వస్ మళ్ళీ అని అన్నది
అవును నిజంగానే పడుకునేముందు టాబ్లెట్ యెస్కొని పడుకు
క పడుకునే అప్పుడు యేసుకుంటాలె
ఉ ఆహా లేదే కొ ఆ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వేసుకో ఎందుకంటే కొంచెం అరిగిద్ధి అంటే పడుకుని పోగానే నువ్వు ఒకవేళ యేసుకొని పడుకుంటే రైట్ సైడ్ పడుకో రైట్ సైడ్ కి తిరిగి బడుకో మీకు రైట్ సైడ్ అంటే నెక్స్ట్ స్టమక్ పైకే ఉంటది కాబట్టి మీకు అది అరిగిది నువ్వు లెఫ్ట్ సైడ్ పడుకున్నా అనుకో నీ స్టమక్ ఈ కర్వ్ షేప్ లో ఉంటదా మీ ఫుడ్ అంతా కిందకి వెళ్ళిపోతది అప్పుడు అరగదు అందుకనే నువ్వు ఎప్పుడు ఎప్పుడే పడు
ఇప్పుడు అదంతా ఎందుకు వేసుకోవడం బెస్ట్ గా ఇప్పుడు ఎట్లా పడుకోందో
ఆ నువ్వెప్పుడు లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకోవాలి
రైట్ అన్నావు ఇప్పుడే
లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కి కడుపు పైకి ఉంటది రైట్ సైడ్ కి కడుపు కింద ఉంటది నీకు అరగదు
అవును అవునవును
లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవాలి ఇప్పుడు అంతే అలానే పడుకోవాలి
లో ఎటుసైడ్ పడుకున్నా వెనకకు నోస్తుంది అంటే సరిపోయింద అనిపిస్తుంది ఇంకా చాలు లేగు లేగు అని అంటుంది లోపల ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నా అట్లే అనిపిస్తుంది
అవునా నేను నేను ఇందాక పడుకున్నానా సెవ సెవెన్ కి లేసాన అన్నానా లిటరలు గా నా సోల్ సోల్ నా బాడీలోకి వచ్చేసి లెగు కళ్ళు తెరువు కళ్ళు తెరువు కళ్ళు తెరువు కళ్ళు తెరువు నేను కళ్ళు తెరవలేక పోయా అంటే నాకు ఇంకా నా కళ్ళు మూసుకునే ఉంటున్నాయి కానీ నా నే నే నా సోల్ మాత్రం కళ్ళు తెరువు కళ్ళు తెరువు కళ్ళు తెరువు కళ్ళు తెరువు అని ఎంత సేపు కళ్ళు తెరవడానికి ప్రయత్నించానో తెలుసా
ఉం నీ దగ్గర డోలో ఉన్నాయా ఉంది డోలో లేదు లే మేడం ఓకే ఒకసారి ఫ కాాలంటడి మీను ఎందరుూ మాక్కవాలంటున్నాడు ఓకే వర్షా డోలో దేరా హాయ్
హలో చిన్నపిల్లల మాట్లాడుతున్న
జూనియర్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్
ఓకే ఫస్ట్ సెకండ్ ఇయర్ అన్నవ్
ఆ ఎమ్మెలారట్టి వాళ్ళు అమ్ మ్ మామయ్య ఇంటికెళ్ళిపోయింది సెకండ్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ వేరే రూమ్ అమ్మాయి
ఆహా
నీకు కళ్యాణి వాళ్ళు తెలుసా మా సెక్షన్ కళ్యాణి కబడ్డీ ఆడుతది
ఆ తెలుసు తెలుసు వష అగే తెలుసు కానీ నాకు మొహం గుర్తుకు రావట్లేదు
చాలా పెంపుల్ పెంపుల్స్ ఉంటాయి
ఆ ఓకే బక్క గుంటదామే ఆమె నాకు తెలుసు నా
ఆ వాళతో డాన్స్ ఏయ్ లేదా లాస్ట్ ఇయర్ మీతో అే మ ముందరు మన కాని వాళ్ళు అసలు బయటకిెళ్తే బయటే ఉంటారు రూమ్ లో ఉంటే రూమ్ లోనే ఉంటారు బయట అయితే కనిపియరు
ఓహో ఫస్ట్ లో పంపిచిరు ఇంకా
ఆ బయటకెళ్తే ఇంకా మొత్తం ఆ డే అంతా రారు ఆ నైట్ అంతా రారు ఊ అ
మీఊల్స్ బేకరీ
అవును
అసలు మీ హాస్టల్లో కూడా జనాలు వస్తున్నారంటే నేను ఆశ్చర్యపోతున్న
ఏ అది మేం జాయిన్ అయినప్పుడే జాయిన్ అయ్యారు వాళ్ళు కూడా
అవునా ఒసే నేను ఒకసారి మీ హాస్టల్కి వచ్చినప్పుడు వాళ్ళు లేరు
అదేగాద చెప్తున్నాం వాళ్ళు కనిపయరుని
ఓకే ఆహా బయటికి రారు మరి నాకు ఎప్పుడు చెప్పలేదు
నీకు వాళ్ళు తెలుసా తెలీదు అనుకున్నా చెప్తా ఉంటా కళ్యాణి వాళ్ళు శిరిష్ షా వాళ్ళు అని
ఊ అసలు మా హాస్టల్ల్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారా మా హాస్టల్ ఎదురు హాస్టల్లో
ఆ
అందరు ఫార్మసి వాళ్ళేనే మాకు అందరు
ఉండరు
అది నిజమేలే గాని అంటే వేరే జాబ్ చేసే వాళ్ళు కూడా ఎవ్వుర్లేరు ఎందుకంటే అవును దూ అంటే కొంచెం దూరంగా ఉండే అలే అ స అ
అే మాకు నేనయితే ఇవాళ ఏమో ఏమో ఆలోచిస్తున్నా
దేని
డబ్బుల విషయం అసలు వాడు చెప్పినప్పటి నుండి థర్టీ థౌజనా అని ఆలోచనోచ్చింది మళ్ళీ వాడికి ఆల్రెడీ ఎయిట్ ల్యాక్స్ కట్టారు ఆ ఇప్పుడు తెలి తెలిసి తెలియకుండానే వన్ మంత్లీ లెవెన్ థౌజండ్ ఊరికే అయిపోతున్నాయి హాస్టల్ ఫీజ్ కి
ఉ
ఇద్దరువి కలిపి ఇవన్నీ వస్తున్నాయి
థౌజండ్ అలా అయితే నాకు నాకు నేను కాలేజ్ వస్లో ఒకద్దా కాబట్టి టెన్ థౌసండ్ అవుతు
అవునులే కానీ ఇప్పుడు చూడు అసలు ఖర్చులు అనేవి ఆగట్లేవు పోతనే పోతున్నాయి
అలానే వెళ్తాయి ఇంకా మరి
అవన్నీ ఆలోచిస్తుంటే ఎందుకుబ్బా వీన్ని జాయిన్ చేసా అనిపిస్తుంది
ఆ ఇప్పుడు మళ్ళీ మీ తమ్ముకి ల్యాప్టాప్ ఫోన్ రెండు కొను
ఊ ప్యాట్ ఫీ అడ్మిషన్ ఫీ కూడా కట్టాలి
మొన్న మా డాడీ ఇది మా డాడీ దగ్గరకు ఒకడొచ్చి నేను ఫోన్ చేసుకుంటా మా ఇంట్లో వాళ్ళ ఫోన్ చేసుకుంటాని ఫోన్ తీసుకొని టెన్ థౌజండ్ కొట్టేసుకున్నాడు అప్పుడైతే యల్గా మా ఇంట్లో పరిస్థితులు చూడాలి అప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు
ఆ మరి మీలు పండగకి ఇంట్లో వాళ్ళకి డబ్బులు పెడతారేమో కదా.
ఆ పండగ తర్వాత అయ్యింది గా
లేదే పండకు ముందే ముందే
పండగ్ ముందు అయ్యిందా
ఆ మేము రాకముందే అయి మేము వచ్చే ముందు రోజో, దాని ముందు రోజో.
అవునా నేను తర్వత అనుకుంటున్నా
లేదు ముందు టూ డేస్ ముందు ఏమో మా వాళ్ళ అయితే జాగ్రత్త, జాగ్రత్త మరి. ఎట్లా డబ్బులు ఎట్లా డబ్బులు ఎట్లా, మీరు ఈ టై లో వెళుతున్నారు ఎందు. కవసరమా అని అన్నారు
ఆ ఏ అంటే మా అక్కలకి డబ్బులు, నాకు ముందే కొట్టేసారు మా డాడీ అన్. తా థర్టీ థౌజండ్ అని
ఆ
నేను ఆహా అసలకి ఆ డబ్బులు ఎట్లా అంటే, మా అమ్మ డ మా అమ్మ చీరలు తీసుకోలే. మా అమ్మ డబ్బులు నేను ఒక ఆ డ్రెస్ తీసుకున్నాగా అది ఎంతేనా అది టూ థౌజండ్ ఆ, ట్వెల్వ్ హండ్రెడ్ ఆ. ఒక్కటే తీసుకున్నాగా ఇంకేం తీసుకోలేదు
అవును
అంటే మా డాడీ నాకు ఏ మా నాకు డిసెంబర్ లోనే డబ్బులు ఇచ్చారు అనమాట. అంటే మా డాడ్ దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయని. డిసెంబర్ లో నాకు వేసారు. మా అక్కకి పదివేలు, ఈ అక్కకి పదివేలు, నాకు మా అమ్మకు పదివేలు కలిప్.
హూ
మా అమ్మా ఇంకా చీర తీసుకోలేదు, నేను ఆ డ్రెస్ తీసుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్. అంతే మిగ్ మిగిలిన డబ్బులు మనం తిరిగాం అప్పుడు మా డాడీ ఏమంతా కొట్టలేదు నాకు ఆ నేను ఇక్కడికి వచ్చేసినప్. ప్పుడు కొట్టారు నా
హ్ హు అవునవును
హ్ అప్పుడు మా డాడీ నీ ఏం అడగలే మా డాడీని ఎప్పుడు అడిగానంటే అది అరకు తీసుకున్నారుగా అది మా డాడీ ఏ తీస్
అదే అదే ఉమ్
ఇంక రిటర్న్ వచ్చినా ఇంకా వచ్చినప్పుడు కొట్టారు నాకన్ నేను ఇంకా తర్వాత అయ్యిందేమో అనుకున్నా గుర్తులేదు ముందే ముందే అయ్యిందన్.
టూ, త్రీ డేస్ ముందు సెకండ్ డే నో మరి వెళ్ళే ముందు రోజో అంతే.
హ్ సర్లే అయిపోయింది ఇంకా
ఇ హా
మా డాడీ మా డాడీ ఫస్ట్ అంత బాధపడిపోారు ఆ తర్వాత కొంచెం ఆ వాడేమో కొంచెం ముందుకెళ్ళి బి ఒక హోల్సేల్ షాప్ ఉంటది అనమాట. మా ఇంటికాడ రోడ్డు మీదే అక్కడ వాళ్ళ దగ్గర ట్వంటీ థౌజండ్ ఏ అంత కొట్టుకున్నట్డ ఆ మా డాడీ నా దగ్గర నుంచి తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నాకన్న ఎక్కువే తీుసుకున్నారని అప్పుడు మనస్. దాని గురించి ఆలోచించి దాని గురించి ఆలోచించడం ఆపారు లేకపోతే అసలు మా డాడీ కృంగిపోతరు మా డాడీ అంటే కృంగిపోతారు ఇన్ నోసెన్స్ ఇంకా మా డాడీయే కదా మెయిన్ ఇంకా చూస్ ది అటువైపు మా అక్కల్ని ఇటువైపు మా మమ్మల్ని ఇంకా
ష్ ఇంకా ఆ మాత్రం ఉన్నాడు మా డాడీ అయితే ఎట్లుంటాడు తెలుసా మొత్తం డిప్రెషన్ లో కలిసి పోయింటాడు
మీ డాడీ ఆ మా డాడీ కూడా వెళ్తారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మా డాడీకి ఏమన్నా అయింది అనుకో మా చుట్టాల్లో ఎవరిని అడిగినా మా చుట్టాలు అదే చెప్తారు మా డాడి గుండెలు బాదేసుకుంటారు గుండె పగిలిపొద్ది డిప్రెషన్ లో వెళ్ళిపోతారు అంటారు మా చు మా డాడీ మా డాడీ ఏ బాద తగ్గించుకోవడానికి చెప్తారే ఏందో అందరికి చెప్తారే విషయాలు మా డాడీలో నాకు నచ్చందీ క్వాలిటీ ఏంటంటే అదే ఇప్పుడు ఇప్పుడు నీకు ఏమైన్న జరిగింది అనుకో
ఆ ఆ
అంటే మా డాడీని సకం మంది కొంచెం అంటే మా డాడీ చదువుకోలేదు మా బాబాయ్ చదువుకున్నారు కదా మా నానమ్మ మా డాడీ నీ మా డాడీకి నచ్చదు మా నాన్నమ్మ మా డాడీ అంటే నచ్చదు ఎందుకంటే మా నా మా డాడీ చదువుకోలేదు
హు ఆ
చదువుకోలేదని మా నానమ్మ కి నచ్చదు సో అంటే మా డాడీ అంత డబ్బు ఉన్నోడు కాదు కదా ఇంకా చుట్టాలందరు కూడా అలానే చూస్తారు అంత లేనట్టు
అంటే మీకు బాగా డిఫరెన్స్ వచ్చింది మీ బాబాయ్ ఏమో ల్యాక్స్ లో ఎర్న్ చేస్త సాల్ నా మనకేమో బిజినెస్ కదా ఇగా అంతే ఉంటది
ఆ ఇంకా దాని వల్ల దాని వల్ల కొంచెం అందరికి చిన్న చూపు ప్లస్ మా డాడీ కూడా ఏంటి అన్ని మా డాడీ విష్ మా మా డాడీ విష్ లో జరిగినవన్నీ చెప్పుకుంటారు అదో చిన్న చూపు అయతది ఇట్లా ఇట్లా ఇట్లా అలానే ఇంకా నాకు అందుకే మా డాడీకి చెప్తాను నీకు చెప్తే నువ్వు ఎవ్వరి చెప్పకు డాడీ నాకు నా నా గురించి చెప్తారే నా గురించి చెప్తే నాకు అస్సలు నచ్చదు తెలుసా అందరు గురించి చెప్తారు ఇంకా
ఆ ఇంట్లో అందరి గురించి
ఉ సరే అయితే
సరే సరే బాయ్
ఉమ్ బాయ్